విన్పిస్తుందండి
హా విన్పిస్తుందండి
ఊ
ఇంకా అండి మీ సైడూ మీకు రాజకీయాల మీద అవగాన ఉన్నదా అండి
లేదండంతా
హంటే ఏ టాపిక్ పైన మీకెక్కువ ఇంట్రెస్టండి
అంటే ఫ్లూలో అట్లేమంటే అది అట్లేమ్ లేదు ఊ
మీ మీ సైడు ప్రభుత్వంలో పొయిన సారి మీకు అంటే ఈ ఈసారి ప్రభుత్వం కు వరు పాలను నచ్చినాద అండి
ఈశారా నాకంత పొల్టీషిన్స్ తెలీదండి నేనంత పట్టిచ్చుకోను
అంటే కొంచం మీఇంటిదాన గవర్నమెంట్ నీడ్సు అంటే ప్రజలక్ కొవరు బాగా చేస్తున్నారని చెప్తున్నానండి అలా
నెను నేను మాక్ తెలీదవన్నీ
తెల్వద సరే ఓకే అండి ఫెస్టివల్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా మీరు నవరాత్రులుంట్రా అండి దుర్గా నవరాత్రులు
ఆ మేమ్ మా అంటే మా సైడ్ మా ఊర్లో టౌన్ ఉంటది గదా మా ఊర్కి దెగ్గెర అన్ ఆ ఊర్లో బా జేస్తారు ఫేమస్
మీరలా సేబెల్ మీ దసరా నవరాత్రులు దుర్గా నవరాత్రులు బత్కమ్మ ఆడు తర అండి మీ సైడ్
మా సైడ్ బతుకమ్మ ఆడరండి మేమ్ దసరా జేస్కుంటామ్
బత్కమ్మ ఆడరా దుర్గామాత విగ్రహాలు పెడతరు గాదా అండి మీ సైడ్ గూడా కనకదుర్గమ్మన్నది వి విజయవాడలో పెడతారొ బతుకమ్మ గురించి చెప్పాలే వింటారా అండి మరేమన్నా తెల్సా
ఆ అంటే అది అప్ ఫ్లవర్స్తో డెకరేషన్ జేసి చేస్తారు చూష్నా ఆ ఫోండ్లో అంతే తెలీద్ నాకంత దాన్ గురించి
నోకే దుర్గామాత నవరాత్రులు గురించి ఏమైనా ఐడియా ఉందా అండి
అంటే మేము ఇక్కడ దసరా ఎట్లనో బతుకమ్మ పండుగ అట్లన అండి
అహే లేదండి దస మాకు ఎట్లా అంటే డిఫరెంట్ బ తుకమ్మ దసరా ఒ రొండింటికి అసలు సంబంధం లేదు రొండు డిఫరెంటు కానీ రొండనేసి ఒకటేసారొస్తాయి అన్నట్టు ఇప్ దుర్గామాతను పెట్టే రొండ్రోజుల ముందు బతుకమ్మ అనేది స్టాటైతది బత్కమ్మ అనేది బతుకు బతుకు అంటే జీవనం అన్నట్టు మా దాంట్లో లాంగ్వేజ్ లో
ఆ
బతుకమ్మ అంటే జీవించమ్మ అని ఒక ఇట్లా అలా వుద్ ఉదాహరణ అన్నట్టు దాన్ని ఏంటిదంటే ఫ్లవర్స్ తో డెకరేషన్ చేస్తాము డెక్కా ఫ్లవర్స్ పూజిస్తాం సారీ డెకరేషన్ అనేది అది వేరే మాట ఫవ్లర్స్తోని పూజిస్త సం రోజు రోజు ఒక్కొక్క రకాల పూలు తెచ్చి ఫస్ట్ ఫస్ట్ రోజు ఎంగిల్ పూల బ తంగెడి పూల బతుకమ్మ ఇంగిలి పూల బతుకమ్మ అంటారు అంటే అంటే రోజుకు ఒక్కొక్క మేబి నైన్ డేస్ ఉంటదండి
బతుకమ్మ నైన్ డేస్ చేస్తారా ఓ
హ్మ్ బతుకమ్మ నైన్ డేస్ చేస్తారు దాన్ని ఏంటిదంటే రోజూ రోజు రోజు ఆడతారండి బతుకమ్మ అనేది రోజు ఆడతారు లాస్ట్ ఆడేది గౌరమ్మ పెట్టి ఆడతారు గౌరమ్మను లాస్ట్ బతుకమ్మా ఆడ్రు ఆ బతుకమ్మ రోజు ఏంటిదంటే అందరూ ఇగ పూలను పూలను డెకరేట్ చేసి తెచ్చి ఆ పూజించి గౌరమ్మ మెయిన్ అనేది గౌరమ్మ అండి గౌరమ్మ అంటే పసుపు తెలుసా అండి మీకు పసుపు పసుపు
పసుపుతో చేస్తారు చూస్నా
తో ఒక ముద్దను చేసి ఆ ముద్దెను బత్ క్కమ్మ మధ్యల పెడతారు అది గౌరమ్మ
మ్ హు అంటే అది బిగ్ బాస్ చూస్తారా మీరు
ఆ మా ఫెస్టివల్ నాకు తెలుసు కదా అండి
అది అందులో చూసినార్లే అట్ల చేస్తారని
అవునా లేదండి మా ఫెస్టివల్ మా మా సైడు ఫెస్టివల్ అనేది కొంచెం అంటే నాకు సాంప్రదాయం తెలుసు కదండి
హ్మ్
హ్మ్ మా సైడ్ ఫెస్టివల్ కాబట్టి మాకు తెలుసు అవగాహన ఉన్నది రోజుకు రోజుకు ఒక్కొక్క బతుకమ్మ అలంకరణ జరుగుతది ఎంగిలి పూల బతుకమ్మ తంగడి పూల బతుకమ్మ కమ్మా మళ్ళా ఆ లాస్ట్ రో లాస్ట్ రోజ్ సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ తోని ఏమయితదంటే అంటే మన ఫెస్టివల్ అనే క్లోజ్ అయితది అంటే అక్కడికి ఎండ్ ఆఫ్ మళ్ళీ ఏంటిదంటే మనం చేసిన బతుకమ్మ ఉంటాది కాదండి బతుకమ్మను నిమర్జ్నం చేస్తారు
ఓకే గణపతి పండగలాగ చేస్తారు
ఆ బతుకమ్మను మనం ఎలా అయితే దుర్గా నవరాత్రులో చేసి అమ్మవారిని ఎలా గంగాలకు పంపుతామో ఆ ఎలా అయితే అలా కలుపుతామో వినాయకుడ్ని ఎలా తల్లి ఒడికి చేరుస్ తమో గంగమ్మ తల్లికి అలానే బతుక కమ్మన్ కూడా నిమజ్జనం చేస్తామండి
డైలీ చేస్తారు అట్లా ని
హ హా డైలీ నిమ్మజ్జనం ఉండదు ఇప్పుడు అందుబాటులో ఉన్నవారు డైలీ నిమ్ హా లాస్ట్ డే ఉంటది మిగతా అన్ని రోజులు ఉంటాయి కదా అండి మిగతా అన్ని రోజులు ఏం చేస్తారంటే ఏదనా చెట్టు దగ్గర వెళ్లి పెడతారు గుడి దగ్గర చెట్ టుంటంది కదా అండి గుడి దగ్గర ఒక చెట్టున్ అక్కడ పెడతారు ఇంగ మా మా సైడ్ దుర్గా నవరాత్రులు ఇంకా అద్భుతంగా జరుగుతాయి మీ సైడ్ కూడా జరుగుతాయి దుర్గా నవరాత్రలు కానీ ఏంటిదంటే మా సైడ్ ఇక్కడ ఒకపోదు చాలా మంది ఉంటారండి
దసరా గుడ ఉంటారా
ఆ దసరాకే ఉండేది మేను నేను ఉంటాను ఫాస్టింగ్
అవున మేము దసరా కొండము శివరాత్రి కొంటారు
నేనుంట నేను నేను ఇప్పుడు నేను కూడా అంతే కద అండి నేను కూడా ఫాస్టింగ్గా ఉంటా నవరాత్రులు వచ్చాయంటే చెప్పులు వేసుకొను మన మొత్తం టోటల్లీ ఫాస్టింగ్ అయితే మా సైడు నవరాత్రులు ఎలా జరుగుతాయంటే అమ్మవారిని తీసుకోనస్తారు కదా
అవును
అమ్మవారిని తీసుకొని ఏదైతే అమ్మవారిని తీసుకొని వస్తారో ఆ రోజు నుంచెల్లె మనది ఏంటిదంటే ఒక పొద్దు అనేది స్టార్ట్
నైన్ డేస్ ఉంటారా ఫాస్టింగ్
నైన్ డేస్ ఉంటాము
నైట్ తింటారు మార్నింగ్ మొత్తం తినరు
తినరు
ఓకే ఫ్రూట్స్ అట్లా తింటారా
ఫ్రూట్స్ అంటే మరిగా ఒకపోదు అంటే అంటే మనము ఉంటున్నామంటే నిష్ఠలో ఉండాలి కానీ ఏంటిదంటే అన్ మనము ఉంటున్నాం అంటే నిష్టలే ఉండాలి ఇప్పుడు మనం ఒక్కటి అన్నం మాత్రమే తిన అద్దని చెప్పి మిగితయన్ని తింటే అది ఒక పొద్దు కాదు ఆహ అట్లా లేదు అట్లా తినను నేను అట్లా తినను ఇప్పుడు అలాంటప్పుడు హా హా కొందరు తింటారుప్పు ఇప్పుడు కొందరు ఏమనుకుంటారంటే అంటే మనము అన్నం మట్టుకే తినం కదా ఏదన్న తినే అచ్చు
అ
అప్పుడు అలాంటప్పుడు మన దేవునికి ఒక పొద్దుండి లాభం ఏంటిదండి
అదే కదా అంటే కొందరు కొందరు తింటారు పాలు తాగుతారు ఫ్రూట్స్ తింటారు అన్నీ తింటారు
అలా కాదండి అంటేం ఎలాం అంటే ఇప్పుడు కొందరు చూడండి నాకు తెలిసిన మటుకులో కొంద మంది ఉంటారు అంటే ఎలా చేస్తారంటే ఒక పొద్దు ఉన్నాము మనం ఏంటదంటే అన్నం తినద్దు కానీ ఏంటిదంటే ఏదో జ్యూస్ అ ఏమన్నా తినచ్చు అలా ఉన్నప్పుడు ఏంటిదంటే ఆ
కొందరు అట్లుంటారు
ఆ కొందరు అట్లుంటారు నా మటుకు నేను ఎట్ల ఉంటా అంటే ఉదయం లేస్తా లేచిన తర్వాత స్నానం చేసి దేవుని దగ్గరికి వెళ్ళి బొ పెట్టుకొని హారతి అనేది తీసుకోవడం అనేది కంపల్సరీ ఇప్పుడు టెన్ థర్టీకి హారతి అయితది ఆ హారతి తీసుకోవాలే దాని తర్వాత సాయంత్రం మళ్ళా సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ కు మళ్ళ ఇంకోసారి హారతి అయితది ఈ హారతి తీసుకుంటే ఒకపొద్దు స్టార్ట్ అయినట్ ఆ హారతి తీసుకుంటే ఒక పొద్దు
ఎండ్ అయినటు ఓకే సెవెన్ టు ఎయిట్ ఆ మీడిల్లో తింటారు
ఆ సెవెన్ టు ఎయిట్ మిడిల్ లో తింటాము ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటిదంటే నేను అంటే నా మట్టికు నేను చెప్తున్నా నేనేం చేస్తానంటే ఒక గ్లాస్ పాలు రెండు అరిటిపొల్లు తింట
ఓకే
ఈ దాంతోనే ఇక ఉండుడు అంటే ఇక మధ్యలో మనం ఏం తినను ఇక ఏంటిదంటే ఏదో ఏదో ఏదో ఏదో తింటే మనము ఒక్క పొద్దు ఎందుకుంటున్నాము కడుపు ఖాళీగా ఉండడానికి మనం ఒక్క పొద్దు ఉంటున్నాము.
తింటాం పా
ఇప్పుడు అది మనం అన్నిీ కడుపులోని మనం అన్ని కడుపులో నింపిన తర్వాత ఒక్క పొద్దుండి లాభమ ఏంటదండి
అవును గాదా మేము కూడా అంతే మొహరకి అసలు ఏం తిన్న ము వాటర్ కూడా తాగము.
నేను కోరుకుంటా రోజా నేనున్న రోజా నేను టూ ఉ అంటే ఎప్పుడంటే అప్రాక్సిమేట్లీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఉన్నా నేను రంజాన్ లో రోజు ఉంటారు తెలుసా మీకు
అ తెలుసు కానీ మేము రంజాన్ ఉండము కానీ మొహరం ఉంటాం టూ డేస్ ఉంటాం.
అంటే సేమ్ రోజా ఎలా అయితే రంజాన్ ఉంటారో
అ మోహరం కుంతాం
ఓకే ఓకే అంట్రే నీరు తాగరు.
ఉం తాగాము.
అంటే సేమ్ అదే సెహరి సెహరి అంటే నాలుగున్నర ప్రాంతంలో తింటారు ఉదయం.
అ అప్పుడు కూడా తినము ముందు రోజు తింటాము ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఏం తినము. టూ డేస్ అట్లే ఉంటాం వన్ డే మొత్తం ఫుల్గా ఉంటాం నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ సిక్స్ అట్లా తింటాం పండగ అయిపోయిన తర్వాత
ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి నేనేమంటున్నాను అంటే
మన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తింటారు మళ్ళీ నైట్ సెవెన్ సెవెన్ తర్వాత తింటారు అంటా నాలు మీరు
అ అవును రంజాన్ లో అంతే కదా మరి
అ కానీ మేము అట్లా ఉండమంటే టూ డేసే కదా
అంటే మీరు టోటల్లీ ఏమి తినకుండనే ఉంటారా
అ ఏం తినము అ ద ఇది జ్యూస్ ఒక్కటి తాగుతాం అది కూడా ఇది చేస్తారు కదా నమోజ్ చేస్తారు కదా
ఓకే మన షర్బత్ అంటారు సో సంథింగ్ పాలతో చేస్తారు చూడండి.
హు హుం మజ్జిగి తాగుతాము.
ఇప్పుడు పాల తో చేసినా అది ఉంటాయి కదా అండి అంటే పాలతో అంటే పాలతోను కాదండి కొంచెం పాలతోనే సేమ్ అంటే పాలతోనే చేస్తారు జ్యూస్ లాగా అది కాదా
హలో ఆహా అది కాదు
హా అంటే మీరు టోటలీ టూ డేస్ అనేది కంటిన్యూ ఉంటారా ఉంటున్నారు మీరు ఓకే ఓకే ఓకే టూ డేస్ అంటే కానీ బాగా అది కదా అండి ఒక అంటే జస్ట్ ఒక వన్ డే అంటే అది కాలే కానీ టూ డేస్ అంటే
టూ డేస్ అంటే కస్ వన్ డే ఉండొచ్చు ఆ నెక్స్ట్ డే ఉండడం చాలా కస్
చానా కష్టము చానా అంటే చానా కష్టం సరే అండి మంచి విషయాలు చెప్పారు మరి మీరు
ఆ ఓకే అండి
ఓకే అండి